హలో
ఆ హలో బాగున్నావా వా ఆ బాగున్నావా షిన్ని
ఏం చేస్తున్నావ్ తిన్నావా
తిన్నావా
ఇన్పిస్తుందా నా వాయిస్
ఆ నీ వాయిస్ నాక్ ఇన్పిస్తుంది నాద్ విన్పిస్తుందా లేదా
ఇన్పిస్తాంది. ఇప్పుడు బాగా ఇందాక కొంచం స్లోగా వచ్చింది ఆ తిన్నావా
లే ఏ
ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మీ వాళ్ళు ఎట్లున్నారు
స్తుంది కదా ఏమన్నా షాపింగ్ చేశారా
ఆ చెయ్యాలి అనుకుంటు మీరు ఎట్లున్నార్ అందరూ లో మీ తమ్ముళ్ళు
బాగున్నారు. బట్లు కొను కొనుక్కుందామని చూస్తాన్న షాపింగ్క్ వస్తావేమో అని కాల్ చేస వస్తారా షాపింగ్కి హలో షాపింగ్కి వస్తారా మీరు వెళ్దాం. హలో అశ్విని అట్లే బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు అందుకేసుకోవచ్చు ఆఫసర్ అయితే బాగుంటుంది అట్లే కాష్ జ్యువలరీ కూడా కొనుకుందాము జ్యువెలరీగా ఉంటాయి బాగుంటుంది వన్ గ్రామ్ గోల్డ్ ఇక్కడ షాపింగ్ మాల్ వెళ్ళి బా మంచిగా డబ్బులు పెట్టి బట్టలు తీసుకుందాం అట్లే జ్యువెలరీ కొందాం హలో అశ్విని ఉగాది పండగకి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా మనం హలో హలో అశ్విన్ అశ్విని హలో
మైత్రి
ఏమి ఇంతసేపు మాట్లాడుకుండ నువ్వు వినిపియడం లేదా వయిసు
హలో
వినిపిడం లేదా నీకు అంటున్నా
గయి
ఆ హలో చెప్ప అశ్వినీ
ఆ వినిపిస్తుంది ఒ అమ్మ వినిపిస్తుందా
ఏమి ఇ ఇనిపిస్తోంది షాపింగ్ వెళ్దామంటన
అ ఓస్
నువ్ కొంచెం బయటికి రా సిగ్నల్స్ రావట్లేదు అనుకుంటా
ఆ బయటే వస్తున్నా ఆ
అస్సలు వినిపియట్లే
అసలు ఇనిపించడం లేదా ఇప్పుడు
ఇప్పుడు వినిపిస్తాంది
ఆ
ఆ హలో అదే షాపింగ్ ఎళ్దామా నేనే అడుగుతా ఉన్నా నికినిపియలే
వెళ్దాం గాయి ఎప్పుడో చెప్పు
హాఫ్ శారి కొందాం ఉ
ఊ
పండుగ వస్తుంది మీ రిలేటివ్స్ అందరూ వస్తారా
ఆ వస్తారు అందరూ ఇంగ పండగ కదా అందరు బాగా రెడీ అవ్వాలని ఫిక్స్ అవుతారు అది మనకి ఇదే కదా ఇంకా న్యూ ఇయర్ లాగా బాగా చేస్ కోవాలి కదా
బట్టలు పెట్టుకుంటారు కదా
ఆ పెట్టుకుంటాం పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం
జ్యువలరీ చూడు అటు మీ సైడ్ బాగుంటే వెళ్దాము అక్కడికి కూడా వన్ గ్రామ్ గోల్డ్ చూడు
ఆ
అంటే మంచిగా ఉండాలి కదా శారీ మీదికి కానీ హాఫ్ శారీ మీదికి కానీ
అవునవును
నువ్ చూసి పెడితే వస్తాను నేను ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాం డిస్కౌంట్ ఇంగా ప పండగదా కదా ఆఫర్లు ఉంటాయి డిస్కౌంట్
ఆ చూద్దాం ఇడా చూస్తాను ఒకసారి అన్ని చూసుకొని నీ కేం అని మెసేజ్ చేస్తా తాను ఆ రోజు వచ్చేసే పోదామ అందరం అందరికీ కొనేద్దాం
ఆ
ఊ
ఇంకేంటి అశ్వినీ మీ ఊరు ఇళ్ళో బాగుందా అన్ని విలేజ్ కదా అంతా బాగా చేసారా వర్క్ రిపేర్స్ సన్నీ ఉండేట్వంటి
ఉ బాగున్నాయి గాయి అంతా నార్మల్ గానే ఉంది
ఎలా ఉంటుంది పల్లెటూరి ఎక్స్పీరియన్స్ కొంచెం మాతో
చాలా బాగుంటుంది నువ్వు వస్త వస్తే తెలుస్తుంది ఒకసారన్న వస్తే కదా గాయత్రి
వస్తాను బా బాగుడిందా తెలుసు నాకు మా అమ్మమ్మ వాళ్ళది కూడా పల్లెటూరే కదా
ఆ
మంచిగా ఉంటుంది పొలాలు ఉంటాయి వర్షం పడినప్పుడు వంక పారుతుంది బాగా
ఉ అది కాకుండా దేవుళ్ళకి ఇవి ఉంటాయి కదా ఆ దేవర్లు జాతరలు చేస్త కదా అప్పుడు ఇంకా బాగుంటుంది అందరూ ఊ
బాగుంటుంది అలాగే మేము అందరం ఫ్యామిలీ ఫుడ్ చేసుకొని తోటల దగ్గరకి వెళ్ళి అక్కడ తినేసి వస్తాం పండగప్పుడు ఇప్పుడు ఉగాదికి కూడా అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం
ఓ అవునా నన్ను పిలవవా
పిలుస్తాను ఎందుకు తప్పకుండా రావాలి అందుకే కదా షాపింగ్ చేద్దామ అంటున్నా
ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్
ఎక్కడికి వెళ్ళారు మీ డాడీ వాళ్ళు
డాడీ వాళ్ళు లేరు ఇంట్లో బయటికెళ్ళున్నారు షాప్ ఉంది షాప్ పెట్టుకోన్నారు
ఓ పెట్టారా గ్యాస్ సి వచ్చిందా
ఆ లేదు
ఏదో గ్యాస్ ఇప్పుడు ప్రాబ్ల ఇబ్లం కదా తెలుసా దాని గురించి
ఆ తెలుసు
దేని వల్ల
అది ఉక్రెన్ వాళ్ళకి మనకి ఎక్కువ గొడవలు అవుతా ఉన్నాయి కదా దాని వల్ల మనకి గ్యాస్ పంపిణీ అనేది కొంచెం కట్ అయిపోయింది అనమాట తెలుసా నీకు విషయం బెంగళూరు లో కూడా హోటల్స్ అన్ని మూసేస్తున్నారంట
ఆ తెలుసు విన్నాను మొబైల్ లోని రీల్స్ లోనీ చూసాను
ఆ ఇంకా ఉండే కొద్ది ఎట్లుంటుందో తెలీదు ఆంటీ వాళ్ళకు కూడా చెప్పెట్టు స్పేర్ గా తీసి పెట్టుకోమని చెప్పి
ఆ చెప్తాను అదే డబ్బులు కూడా ఎక్కువ ఎక్కువ మనీ పెంచేస్తున్నారు సిలిండర్ కి
అవును సిలిండర్ కి చాలా మనీ పెంచేసన్నారు ఆ మాకు తెలిసిన హాస్టల్లో ఒక సిలిండర్ తెప్పించాలంటే పడుతుందండి
మాక్కూడా అంతే ఇప్పుడు ఫుడ్డు మార్నింగ్ టిఫిన్ చేయలేదు నార్మల్ వైట్ రైస్ చేశారు ఇప్పుడుగు ఆఫ్టర్నూన్ కుడ అదే
అవునా
ఆ అల్లే పెట్టేస్తున్నారు మార్నింగ్ టిఫిన్ చేయడం లేదు
అయ్యయ్యో ఇంకా పీజీలో ఇంకా కష్టమ అయిపోతుంది కదా
అవును
హ ఏం చేస్తాం
అంత పాత డేస్కి మళ్ళీ మళ్ళీ పాతడే స్కీయా అందరు అందరు కట్టెళ్ళిపోయి వాడతారు అందరు మళ్ళీ
అంతే ఇంకా ఉండే కొద్ది అన్ని గ్యాస్లు అన్ని ఎక్కడ పడేస్తారో తెలీదు ఇంక అందరు పోయి మీందే చేస్త
అదే బాగుంటుంది కట్టెలు పొయ్యి మీద ఫుడ్డు ఎంత బాగుంటుంది తెలుసా
హ్మ్ మ్మ్ నేను తిన్నాను కొన్ని కొన్ని సార్లు కాయం బాగుంటుంది నిజమే
మంచిగా చెప్తా అమ్మమ్మ వాళ్ళయితే అమ్మమ్మ వాళ్ళు రాగి సంగటి చేస్తారు భలేగుంటుంది అది పొయ్యి మీద చేసుకుంటేనే టేస్ట్ భలే సూపర్ గా ఉంటుంది
ఆ
ఇంకేంటి యశ్విని
చెప్పాలి గాయత్రి ఎక్కడా ఏంది నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్
ఏదానికి
స్టడీ పరంగా
చూడాలి
మ్మ్
ఇంకా ఏం అనుకోట్ లేదు
ఆ ఇంకా ఎన్ని మంత్స్ ఉంది
ఇంకో వన్ మంత్ ఈ మంతే ఈ మంత్ నెక్స్ట్ మంత్ టెన్ కల్లా అయిపోతు
అవునా
హ్మ్ ఇంకేదన్నా చూసుకోవాలి
మ్మ్ ఆంటీ వాళ్ళు మేము మేము
మీరేం చేయాలనుకుంటున్నారు
ఎన్ దేని పరంగా
దేని పరంగా పండక్కి ఏదైనా స్పెషల్ చేయాల అనుకుంటున్నారా దాని గురించి అడుగు
ఫస్ట్ ఇంక ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కదా
అవును కదా సూపర్గా ఉంటుంది ఉగాది పచ్చడి
హ్మ్
ఏమేమి ఏమేమి ఉంటాయి బాగా తీపి ఉప్పు కారం చేదు వగరు
అన్నీ ఉంటాయి ఆరు రుచులు కదా
అవును ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ఇది తెలుస్తుంది బాగా
మా ఇంట్లో వేప చెట్టు బాగా అంతా చెత్తం అంత అంతా రాలిపోయి ఇప్పుడు కొత్తగా ఇగురు పూతా ఇస్తా ఉంది ఫ్రెష్ గా ఉగాదికి
ఆ అప్పటికి బాగా మామిడి పండ్లు ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ సూపర్గా ఉంటాయి పండగకేల్లా అన్ని ఇంట్లోకి రెడీగా తెచ్చి పెట్టుకుంటారూ తోరణాలు కట్టి బాగా సెలబ్రేట్ చేసుకుం కొంటారు
ఇప్పుడే బాగా కొత్తగా వచ్చింతాయి హ్మ్మ్
ఉగాదండి ఇంటిని ఎక్కువ మామిడికులతోనే కదా అంత అలంకరిస్త
ఉ అంతా ఇంటి బయట లోపల బాగా ఉంటుంది
అవునా స మీరు అలంకరించుకోరా నికు వే
చేస్తా
మీరు ఎట్లా చేస్తారు పూజ
పూజ ఏముంది నార్మల్ ఆ రోజు అమ్మవారికి ఇంకా అంతా దేవుడు పటలు అన్ని క్లీన్ చేసుకొని మామిడాకులు అంతా దేవుడు పట లు అదే దేవుడు గదికి
అవునా
దేవుడి పెట్టుకుంటే అయిపోతుంది అక్కడికి ఉగాది పచ్చడి
హమ్ పూజ చేసేంత వరకు ఎవరు ఫుడ్ కూడా తినరు
అన్నీ చేసు
సరే ఇంకేమి
ఏం లేదు గాయత్రి